అక్కా
ఆ చెప్రా బాన్నవా
ఆ బాన్నక్క మీరు బాన్నరా
ఆ బాగున్నార
ఏం జేస్తున్నారు అక్క
ఏమ్ లేదు రా మీరే చెప్పాలి ఇంకేంటి సంగతులు పిల్లలు బాగున్నారా
అందరు బానే ఉన్నారు అక్క
ఉమ్ ఏంటి ఈ సౌత్సరం పొలం ఎప్య్యట్లేదా ఖాళీగే మొన్న నేను అట్నుంచి ఎళ్తుంటే చూశాను
హా అక్కా వినబడట్లే అక్క మీ వాయిస్ కొంచెం చిన్నగ్ వినబడుతుంది
ఆ మొన్న అట్నుంచి ఎళ్ళా గదా గోదారి మీద్నుంచి అటె ఉంటే పొలంకెళ్ళి చూశాను ఏంటి ఈసారి పొలం ఎయలేదు ఏంటా అని నేనే ఫ్
వెయ్యలేదక్కా ఈ సౌత్సరం ఈ మూడు పొలాలు ఎయలేదు ఎందుకంటే ఇగ కూలోళ్ళు కొంచెం కష్టం అవుతంది కులోళ్లు దొరకట్లేదు ఆ మళ్ళి వాళ్ళకివల్సి టైమ్లో మనీ ఉండడం లేదు మళ్ళీ వాళ్ళీ ఊరోళ్ళు కా కొండ పక్క ఊరోళ్లోస్తే వాళ్ళకి ఆటో కి ఛార్జీలని మళ్ళీ ఫుడ్ కని దేనుకో దానికి మళ్ళి ఖర్చు అవుతున్నాయి ఇక అంత ఖర్చు పెట్టుకున్నా వాళ్ళు క్లియర్గా చూస్తన్నారా అంటే అది గుడా చెయట్లే పని పని గుడ్ లేదు
ఔనూ ఒకప్పుడంత వ్యవసాయం అంటే ఊరోళ్ళ అంత గల్డి ఇప్పుడు నీ పొలానికి నేను హెల్ప్ చేయడం నా పొలానికి నువ్వు హెల్ప్ చేయడం అట్ల ఉండేది ఇప్పుడు ఏమైతుందం టే ఊర్లో పోలలు పనికి అందర్ తగ్గిపోయింది ఎక్కడ జుష్ణ అందరు సిటీలకి ఎల్పోతున్నరు గదా కూలోల్లు అసల్ దొరుక లేదురా నేన్గుడ మొన్నప్ప అదేపిచ్చా మిరపేపిచ్చా ఇగ వరిపొలం అంట్ అంటె మిషిన్ బెట్టి కోపిచ్చినా ఇగ నాట్లు గుడా మనం మిషన్ బెట్టే ఎపిచ్చిన గనీ ఇప్పుడు మిరపకాయలంటే ఇప్పుడు మనకి కుదరవు గదా మిషిన్లో లేవ్వు గదా అందుకె నా ఇప్పుడు చాన ఇబ్బంది ఐతుందిరా బాగా ఇగ మొన్నైతే ఏం జేశ్నమంటే ఏ పక్కుర్లోంచి ఒచ్చార్లే గని బానే ఉందీ పర్లేదు ప్రసెంట్గై నీళం అక్కడ బాగా ప్రాబ్లం అనిపిస్తుందిరా, ఎండాకాలం అయింది కదా నాకు.
అవును
ఎండాకాలం ఇలాకని వెళ్లక నీళ్ళు బాగా ప్రాబ్లం అనిపిస్తుంది. మొన్న ఏం చేసిన అంటే బాయి పూడికి దీప్పచ్చినాం.
ఉ
పూడిగా తీపించినక పర్లేదు కొంచం గానీ వచ్చి ఇప్పుడు ఇప్పుడే ఇంతగాణం ఏండాల కొడుతున్నాయి ఇంకా వచ్చేది మరీ మే లో, జూన్ లో మరీ ఎక్కువైపోతే ని ఆలోచిస్త సన్నా మీరే మన్న చే ఇస్తున్నారా నీటికి ఏమన్నా మీరు
ఏం లేదు అక్క మోటర్ ఎం చ్చంలే గానీ
అ హ
మోటార్ ఏయించాము ఆ బా నే ఉన్నాయి. వాటర్ ఇక్కడ గాని స్కూలలకి బాగా ఇబ్బంది అయిపోతుంది. ఆ వరి వచ్చినాక కానీ మిషన్ ఇక్కడ దొరకదు కదా అక్క. ఒకవేళ అద్దెకు తీసుకురావాలన్నా మస్తు రేట్ అడుగుతారు. ఈ పండించే ధాన్యం ఏమొలే గాని వాళ్ళకి పెట్టాల్సి వస్తది.
అవునురా అయితే మొన్న ఏం చేసండంటే మా దగ్గర బాయి మట్టు ఉంది కదరా. బాయిలల్లో తీసు మా టీచరు పుడికలు దిప్పించారు. ఆ చెరువు కుడి తీపచ్చిన మట్టు కూడా మనకు ఊపించే పొలంలో అట్ట పోయిడం వల్ల ఎంవుతా టన్ అంటే మీకెప్పుడు కుదిరితే మీరు కూడా పోపించుకోండి నేల సారం అంతా కూడా మంచిగా పెరిగిద్దట. ఇప్పుడు చ్ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఏమైందంటే పైనున్న పొరంతా ఇప్పుడు మంచి మంచి నేల ఉంటుంది కదా. ఇప్పుడు మంచి సా ఇప్పుడు మనం ఒక పంట వేసినాం అనుకో ఆ పంట అంటలో కొంచెం పొటాషియం అని, యూరియా అని ఇవన్నీ వేస్తూ ఉంటాం. వర్షం వస్తది. ఇప్పుడు వర్షం మొత్తనికి నికి నీళ్ళీ కొట్టు పోయిద్ది పైన ఉన్న సార్ అంతా మొత్తం పోయిద్ది. అప్పుడెం చేయాల మనకు కొత్త సారావన్తం కావాలంటే కొంచెం భూమి మళ్ళ కింద భూమి పైకి వచ్చే దున్నయడమా
అవును చాలా సార్లు దున్నిచ్చాల్సి వస్తుంది అక్క ఇప్పుడు. ఇంతకు ముందులాగా గోదావరి వస్తే మంచి మట్టి అక్కడ ఆగేది పొలాలలో
అవును
అంత ఇంతగాన దున్ని పిచ్చే అంత టైం అసలు అప్పుడు ఉండేది కాదు అప్పట్లో ఇప్పుడు ఏంటంటే మొత్తం ఇసుకే ఉంటది పైన ఇసుక ఆగిపోతుంది ఇసుక ఆగిపోయి నీ ఇలు కొట్టక పోయేటప్పుడు ఆ కొట్టక పోయిన మట్టి మళ్ళీ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అట్లా మళ్ళీ ఊరికే దున్నాల్సి వస్త వస్తుంది అక్క ఇంతకు ముందు అయితే ఒక్కసారి దున్నేది ఒక్క సారే మొత్తం బ్లేడ్ పెట్టించి తీపిచ్చేసి ఒకసారి దున్ని మళ్ళీ మొలకలు పెట్టేవాళ్ళం విత్తనాలు పెట్టేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు అన్ని సార్లు దున్ని అన్ని చాలు పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం ఆ మట్టి అంతా మళ్లీ తోడిపిచ్చిన తర్వాత దున్నిచ్చిన తర్వాతనే ఇప్పుడు మళ్లీ పెట్టాల్సి వస్తుంది ఆ పెట్టిన తర్వాత కూడా మళ్లీ ఆ మొలకలు మంచిగా వస్తాయి అంటే తేమ లేదా అక్క క్రింద మెయిన్
అవున్రా అయితే నువ్వు చెప్తుంటే నాకు ఒక ఐడియా వస్తుంది అవు
ఆ దాని వల్ల అసలు పొలాలలో అసలు మస్తు ఆ మస్తు చికాకు అయితంది ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి ఈ తోటల అనేవి అసలు పైకి రావట్లేదు ఎంత మంచి ఎరువులే వేసినా కాని రావట్లేదు ఎందుకంటే ఆ భూమికి అనేది తేమ లేదు కదా
అవున్రా అయితే మొన్న మా దగ్గర ఇట్లా రైతుల కోసం అని చెప్పేసి రైతుని వేది కాని మున్సిప ఇక్కడ గ్రామ సభలు పెట్టారు అయితే వాళ్ళు కొన్ని చెప్పార రా మాకు ఇప్పుడు మనం రానున్న పొలంలో నీళ్లు అసలు బాగా కొడతలు ఉంటు ంటాయి కదా మీ నీల నీలు చేయాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు మనకి కొన్ని చోట్ల ఏమైంది అంటే నీళ్ళు పైన నుంచి కింద పారాతా ఉంటాయి కదరా ఫ్యాన్సీమ్మ మనకు పొలల్లోనే చూడు పొలం అంతా ఇప్పుడు ఒక ఒక రెండు ఎకరాల ఉందనుకో పైనున్న నీళ్ళని కింద కొట్టుకొచ్చేసం వల్ల ఏమైందంటే నేల కొట్టేసుకుంటూ వస్తది అంటే పైన సారం అంతా వస్తది అట్లా కాకుండా అక్కడక్కడ కొంచెం రాళ్లాగా కొంచెం అంటే ఇప్పుడు అప్పట్లో రాళ్లు తట్టేట్ట కట్టేదిరా నాలు రాళ్ళు కొంచెం చిన్నవి రాళ్లు ఉన్ అటాగే అట్లా అక్కడక్కడ పెట్టడం వల్ల ఏమైంది అంటే మనకి మట్టి పోకుండా ఇప్పుడు వర్షంని వచ్చి మట్టి కొట్టుపోకుండా రాయి దగ్గర అట్లా వచ్చి ఆగిపోతాయట అట్లానే చేసినం పద్ధతులు వాడండి మీకు కావాల్సి వస్తే గవర్నమెంట్ కూడా మీకు సహకారం అందిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నాయి కొత్త కొత్త మిషన్లు వాడుకోవచ్చు అంతేందుకు మనం ఇప్పుడు పొలం వేయాలనుకో గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళట మనం మన దగ్గర మన భూమి ఉంటుందిగా మన భూమిలో ఒక గుప్పేడు మట్ టి ఈవో అదే భూమిన్ దగ్గర మట్టి ఉంటదిగా. ఆ మట్టిని నాలుగు చోట్ల ఇప్పుడు ఒక ఎకరంలో మనం ఈ ఏ పొలం ఏయాలని ఆలోచించాలనుకో నాలుగు దిక్కుల్ నుంచి తీసుక్ కొన్ బోవాలంట్ వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గర తీసుకోపోతే ఆ మట్టిని టేషేక్ పిస్తరాట టేస్షేపి చ్చి ఏ పొలం వేస్తే మీకు ఎంత మంచిది. ఇప్పుడు కొన్ని ప కొన్ని పంటలు ఏం చేస్తాయంటే. మంచివిగా పండలనుకో దాని తగ్గట్టుగా ఏయాలి. మనం పంట ఏ పంట భడ్తే ఆ పంట ఏసామను కో మనకి లాభం రాదు గదరా. ఇప్పుడు దానికి నేలన్ బట్ ట్టి ఇప్పుడు మనక్ కొచ్చే పంటకి ది దిగుమడి ఉంటది. మనం ప్రతి ఒక్కటి ఆలోచించి ఏసుకోవాలట. అంత ఎందుకు మనం ఒక మొక్క పెట్టినాం అనుకో ఒక మొక్కని మరీ కిందకి భూమి కిందకి పెట్టకూడదట. ఒక సుమారుగా రెండు ఇంచ్ చ్చుల కంటే లోపలికి పోవద్దు. లోపల పోవడం వల్ల ఏమయిదాంటే ఇప్పుడు. ఉహ్మ్ ఇప్పుడు సుమారుగా ఇప్పుడు మనం. మన మరీ లోపల పోయిందినుకో మొక్క దానికి చిన్నప్పుడు ఎదగాలంటే దాని కనీసం గాలాడి. తర్వాత లైట్ పడాల దాని మీద నీళ్ళు ఉండాలి. ఇవన్నీ ఎదగడానికి కి కావాలి కదా మరీ లోపల పెడతనే గాదాట మరీ పైన పెట్టామనుకో ఈ పిచ్చుకలో ఏదో ఒకటి ఎత్తుకొని పోతాయి. కాబట్టి మీరు వ్యవసాయం చేస్తున్నంటు చేస్తున్నారు కాదు. వ్యవసాయం చేసేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవాల మీరు నీళ్ళు గురించ్ చి గానీ ఇప్పుడు పంట ఇప్పుడు పంటకి వేసి ఎరువులు ఉంటాయి. ఎరువు వేసేటప్పుడు కూడా ఆ చెట్టుకి ఎంత మోతాదు లేయాలి. ఇవన్నీ చూసుకోవాలట మరి
అవునక్క మా వోళ్ళు, మా అమ్మోళ్ళు అయితే ప్రస్తుతం అంటే అట్లనే చేస్తారక్క. ఆహ్ ఇసుక ఇసుక ఉంటది. ఎక్కువ అదంతా పక్కగా తోడిచ్చేసి. బ్లేడ్ పెట్టి మళ్ళీ వాళ్ళు గుణపంతో సగం గుణపం వరకు గుణపం తెలుసు గక్క ఆ గుణపం అనేది ఆ సగం సగం లోతుకెళ్ళి. ఆ మళ్ళీ అంతా నిండా మళ్ళీ మట్టి మట్టి పోస్తారట. మట్టి పోసి కొంచెం నాపలికి. కి విత్తనాలు పెడతారు.
ఆహ్
ఉహ్మ్ అట్లా అట్లా అందుకనే అట్లా చేస్తారేమో.
ఇగ వ్యవసాయం అంటేనే కష్టంతో కూడుకున్న పని రా. ఇగా ఒక్కొక్కసారి అయితే బాధ అనిపిస్తది రా. చేతికొచ్చే టైం వర్షాలు పడతాయి. ఆ టైం కి మొన్నయితే అసలు వడ్లు అయితే తడుతుంటే అసలు ఒక పక్క బాధ అయితుంది. ఒక పక్క తీద్దాం అంటేనేమో అసలు తీసి ఎక్కడ ఏత్తం యాడయి. సిన ఒక బస్తా రెండు బస్తాలంటే ఇంట్లో వేసుకుంటాం. గానీ అంత బా కళ్ళల్లో ఎండ పోసినాక వర్షాలు పడేలోకాసలు మాములు బాధ అనిపిలే నాకైతే తే బాగా నష్టం వచింద్రపోయింసార్ అయితే సరే లేరా అదే పోలమేంలేద్
ఇక్కడ అన్ని. దాన్ని మనం ఏం చేయలేము కాక్క ఇగా వర్షాల్ అట్లా ముందు వెనక అవ్వడం వల్ల
అవును అప్పుడై అప్పుడైతే అసలు నిజంగా ఒక టైం వర్షాలు పడుతుయి మూడు నెలలు అనుకున కరెక్ట్ లెక్క ప్రకారం వేసేది రే పంట ఇప్పుడు ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో తెలియట్లేదు ఇప్పుడు మొ మొలకలు వేసే టైమ్ కి వర్షాలు పడ్డాయి అప్పుడు ఇప్పుడేంది చేతి పంట వచ్చే టైం పడుతున్నాయి ఎప్పుడో పడాల్సినవి ఎప్పుడో పడుతున్న వల్ల పంటనేది ఎదగాలంటే దానికి ఫస్ట్ చెట్లో కొంచెం లైట్ తేమ ఉండాలి కొంచెం ఎదిగిన చెట్టుకి కొంచెం ఎక్కువ నీళ్ళు తీసుకుంటుంది మరీ అట్లా ఇప్పుడు మరీ చిన్నప్పుడు మరీ పొలో మన పడు తుఫాను వచ్చినట్టు వస్తే వర్షాలు ఏడా ఎదిగుతరా ఏందో అసలు ఒకలా అయిపోతుంది వ్యవసాయం రంగం కూడా అంత కష్టంతో చేతికి వేసిన పంట చేతికి వచ్చి తినేదా కూడా చెప్పలేకపోతున్నా నేను ఎప్పుడు కష్టం ఎక్కడ ఎట్టుంటుందో అన్న టైంకి మీరు సరేలే కాని కౌలుకి ఏమైనా ఇస్తారా అని చెప్పేసి ఫోన్ చేసినా ఇస్తారా ఎవరికైనా